హాయ్ అండి గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ మీకు గుడ అండి
ఊ ఎలా ఉన్నారండి.
బానే ఉన్నానండి చాలా బాగున్నాను మీరు బాగున్నారా అండి
ఆ మేము కూడా చాలా బాగున్నాము. ఏం చేస్తున్నారండి.
ఇవాళ శుక్రవారం కదాండి ఇంతకు ముందే అబ్బాయిని పిల్లలను స్కూల్ కి పంపించిన తర్వాత రూములు కడగాలంది ఇంక పనుందండి చేయడానికి లేట్ అయితది ఈ రోజు ఎట్లయినా నాకు
అవునవునండి నేను కూడా అదే ఇందాక పిల్లని పంపించినంక ఇల్లు గిట్ల అన్నీ తూడ్చి ఆ వాటర్ పంప్ వచ్చింది అయితే నీళ్లు పట్టినా. ఇంకా పని ఉంది చేయాలి. ఆ టైం పడుతది ఈరోజు ఎట్లా అయినా నాకు కొంచెం లేటే అయితది
వంటంత అయిందా
అంటే ఇగ వంటంటే పిల్లలకు మనము బాక్స్ పెట్టాలి కాబట్టి అది పొద్దున్నే చేస్ నా అన్నం అన్నం వొండినా పప్పు చారు చేసినాండి
పప్పు చారేనా మరి. కూరగాయలు అండరా అండి ఎప్పుడు పప్పు చార అంట ఇదివరకు కూడా ఒకసారి పప్పు చారా మరి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచుకోరండి.
కూరగాయలు తెచ్చినామండి మొన్ననే కాకరకాయ వంకాయ ఆ ములక్కయ్ ఎలు, ఆ బిన్నీసు, టమాట. చిక్కుడుకాయ ఆ బీరకాయ ఇవి తెచ్చినం గని ఇగ రోజుకొకటి వండుతా ఉంట కదా అయితే మీరు మాట్లాడినప్పుడు అ పప్ చారె ఉంటది మెబి ఈ రోజు ఇగ ఫ్రైడే కదా అంటే అంటే రేప్ సాటర్డే ఫాస్టింగ్ ఉంటే డేది కానీ పప్చార్ చేసుకుంటే మనం ఒకటే పూట దింటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందుకని ఈ రోజు ఫ్రైడే అని కొంచెం పిల్లలు కూడా తింటారు ఇష్టంగా ఈ ఎండకు కూడా మనకి చా అరుంటే బెటర్ కదా అందుకని అ ములక్కాయలు ఉన్నాయని, అందులో వంకాయలు ములక్కాయలు టమాటాలు. దొండకాయలు, సోరకాయా. ఇట్లాగా అన్ని ఏసిఇగ. కొంచెఇగా వెజిటబుల్స్ అన్ని ఉంటాయి, అందులో క్యారెట్ గిట్ల. అందులోనే ఇగా పప్పుచారు చేసిన పప్పు ఎసి.
ములక్కాడలు స్పెషల్ గా ఎస్తారు కదండి పప్పు చారు లో.
ఆ అవునండి ములక్కాయలు వేసుకుంటారు. కొరకం టేస్ట్ ఇప్పుడు మనకి ఈ సమ్మర్ లోనే వస్తాయి. కదా ములక్కాయలు. మళ్ళా ఇప్పుడు మార్కెట్ లో కూడా మనకి మంచిగా ములక్కకాయలు చాలా ఇప్పుడు సీజన్ సమ్మర్. సీజర్ల అవ్వే వస్తాయి. క్యాప్సికం వస్తంద. కాలీఫ్లవరు. మార్కెట్కి పేరు, అవునండి కర్వేప్. పాకు చేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు వసుకోవచ్చు. కాడలు కూడా వేసుకొని మసీల్నాంక తీస్తే అది వేరే. టేస్ట్ ఉంటది, ఇంక కొత్తిమీరు పుదినా కూడా వేస్త. కుంటామా. ఉహ్ ఇంకా పచ్చళ్లకీ అంటే ఏదైనా ఫ్రై చేస్తే ఇట్లా బెండకాయ వేపూడు. ఇగ మన దొండకాయ వేప్పుడు ఆ చేసుకోవచ్చు. కాగానీ అ ఈ రోజు శుక్రవారం కాబట్టి. టైం సరిపోక ఒక పప్పుచారే చేసి పెట్టిన. ఆ పిల్లలకి కొంచెం అప్పడాలు వేయించి. బాక్స్ లో పెట్టినా. హ్మ్ ఇగ వాళ్ళు వెళ్ళండ్రి. ఇయల బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇగ పాలు తాగి వెళ్ళిండ్రు అంతే. పాలంటే హాటుగా షుగర్ వేసి కలిపించేసిన. ఇగ మా సార్ కూడా డ్యూటీకెళ్లే టైం అయిందని. ఈ రోజు ఒకటే కర్రీ చేేసి అంత లోపే వాటర్. వస్తే నీళ్లు పట్టాల్సి వచ్చింది. అంటే మనకి నల్లాలు రో డైలీ రావు కదా. టూ డేస్ కి అట్లా త్రీ డేస్ కి వస్తా ఉంటాయి. ఈరోజు ఆ పని కూడా కొంచెం ఎక్కువనే అయింది.
అలా కాకుండా ఈ కూరగాయల మార్కెట్ కా. కుండా ఇంకా సండేలా సండే రోజు.
ఆ అంటే సండే మార్కెటు అన్ని ఉం. అంతే కదా అండి మనకు కావాల్సిన ఆ మన క్లిప్పులయిన మన బట్టల క్లిప్పులయినా. యినా మన జడల ఆర్నమెంట్స్ ఏవైనా సండే మార్కెట్ లో దొరుకుతా ఉంటయి క్లాత్స్. దొరుకుతాయి డ్రెస్ క్లాత్స్ దొరుకుతాయి. ఆ మనకు పిల్లలకు కావాల్సిన షార్ట్స్, టీ షర్ట్స్. ఇట్లాంటివన్నీ సండే మార్కెట్ లో ఉంటాయి అంటే ఇప్పుడు ఆవులు కూడా బర్రెలు కూడా. తెలుసా అండి ఇట్లా పల్లెటూరు వాళ్ళు తీసుకొచ్చి వీక్లీ వన్స్ అట్లా అంటే వారానికి ఒక. సారీ మార్కెట్ పెడతా ఉంటారు. మేకలైన అంగడి ఆ అంగడి టైప్ లో నడుస్తా ఉంటది. అందులో అన్నీ ఉంటాయి. ఇగ మనకి నాన్ వెజ్ కి సంబంధించినవి ఉంటాయి. వెజిటబుల్ కి సంబం. దించినాయి ఉంటాయి. డ్రస్సెస్ ఉంటాయి. జ్యువెలరీ ఐటెమ్స్ ఉంటాయి. ఆ బర్రలు ఉంటాయి. పాలిచే బర్రెలు కొనుకునేటోళ్ళు కొనుక్కుంటరునమాట మేకలు. ఉంటాయి. ఇప్పుడు దేవుళ్ళలకు మేకలు చేస్తా ఉంటారు. కదా ఇప్పుడు ఉగాది ముందు దేవుళ్ళని చేసుకుంటారు. చాలా మంది. ఉప్పలమ్మని అనిఅదో.
మీరు చేస్తారా అండి ఉప్పలమ్మను
ఆ చేస్ స్తాం అంటే మేము చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత చేస్తామండి చేసాం మేము టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లనే అంగల్లా మే క తీసుకొచ్చి ఆ చేసామండి
మార్కెట్ లో సంత ఉంటది కదండి అంగడి లాగా ఒక సైడ్ కు
అవునండి సంత లెక్కనే ఉంటది మన పూలు అమ్ముతరు పండ్లు ఇగ అన్నీ ఏమంటే మనక ఏమి ఆ రోజుకి దొరకదని ఉండదు గని టైం చాలా పడుతది తిరగాలి ఇ తిరుగు మనకు టైం పాస్ అవుతుది. పిల్లల్ని తీసుకొని సాయంత్రం పూట అట్లా వెళ్ళినా. మనం వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళినా కూడా టైం పాస్ కు చూసుకుంట. ఆ చూసేటివి తీసుకునేటివి తినేటివి చాలా ఉంటాయి డ్రెస్సెస్ అయితే క్లాథెస్ బాగా దొరుకుతాయండి పిల్లలకి ఏమైనా మీరు డ్రెస్సులు కుట్టియాలన్నా కూడా అంటే అమ్మాయిలు ఉంటారు కదా అబ్బాయిల కంటే ఇక టీ షర్ట్స్ షర్ట్స్ పాయింట్స్ అవి దొరుకుతూనే ఉంటాయి అనమాట ఆ కానీ ఇప్పుడు ఆ లేడీస్ కి మనం చూడిదార్స్ కుట్టిచ్చుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా క్రా మన క్రాప్ టాప్స్ అయినా ఇట్లాంటివి ఉంటాయి కదా అంబ్రెల్ల టైప్ కటింగ్ టాప్స్ వాటికి క్లాతులు మంచిగా టూ పీసెస్లల్లా మంచిగా క్లాతులు ఉంటాయండి రీజనబుల్ గా అంటే ఎక్కువ రేటు కాకుండా మామూలు రేట్లలో ఉంటా ఉంటాయి అంటే మీ కాడ కూడా ఇలా సంత జరుగుతది కదా అండి
జరుగుతదండి మాకు ఇక్కడ సండే రోజే జరుగుతదండి
ఉమ్
స్పెషల్ గా సండే బాగా రోజు ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి కాని ఇగ పల్లటూరు వాళ్ళు వస్తారు కాబట్టి సండే నాడు బాగా పెద్ద ఎత్తున జరుగుతుది అన్ని ఇప్పుడు మీరు చెప్పినట్ట అన్ని రకాల ప్రతి ఒక్క టి దొరకని వస్తువు లేకుండా దొరుకుతదండి ఇక్కడ
అవునండి మీరు కూడా వెళ్తారా మరి అట్లా
సండే మార్కెట్కి వెళ్తా ఏదైనా కావాలంటే ఏమన్నా మార్కెట్ కి వెళ్ళి మీరు ఎండు పండుమిర్చికాయ పండుమిరపకాయలు తీసుకొచ్చిన అండి
అవునానంట ఆహా పచ్చడి పెట్టారా రుబ్బిచ్చారా అండి
ఇచ్చిన అండి
ఆహా అంటే ఏ ఏ రకంగా తీసుకున్నారు ఇప్పుడు పండు మిర పకాయలు అంటే కొంచెము వాటిలల్లో కూడా రకాలు ఉంటాయంట కదా
చింతకాయ పచ్చడికి పండుమిర్చి కలిపి చేస్తామండి రెండు రకాలు మూడు రకాలు ఉంటా టాయి కొంచెం మనకు నిల్వ ఉండడానికి పెట్టుకుంటాం కాబట్టి బెస్ట్ కాయలు మంచి కాయలు చూసుకుంటాం ఎందుకంటే ఒక పది రూపాయలు ఎక్కువైనా మంచి దే కానీ మంచి సరుకు తెచ్చుకొని దాన్ని తడి బట్ట తోటి తుడిసి అది కడగనండి పచ్చడి ఖరాబ్ అయితుది
ఆ అవునా
ట్టేసి తుడిసి అది తొడుమ తీసి కొద్దిసేపు ఆరినా ఆరబెట్టాక ఫ్యాన్ గాలికైనా బయట గాలికైనా ఆరా పెట్టిన తర్వాత చెక్క్కకి తీసుకుపోతారండి
ఆహా బయట రుబ్బిస్తారు అంటే ఇప్పుడు చింతకాయ కూడా అప్పటిదప్పుడే రుబ్బుతారా ముందే మనం ఎప్పుడన్నా రుబ్బి పెట్టుకోవాలన చింత
ఈ సంక సంక్ర సంక్రాంతి ముందు చింత తెస్తానండి మార్కెట్ లోకి బజార్ కు అయితే తీసుకొని కిలో అంతా
హహ
గాగాడిగి పొట్టు తీసి నారా తీసి దంచి ఉప్పుేసి దంచి పసుపు ఉప్పు కలిపి దంచి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటాము మేము
ఉమ్
ఒక వారం పది రోజులు అయిన తర్వాత గింజ తీస్తామండి
హు హ్మ్
నా ఆరోగ్యం చదిసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు శివరాత్రి తర్వాత మనకు మార్కెట్ లోకి పండుమిర్చి వస్తాయంండి చింతకాయపచ్చలా వేసుకోవడానికి
అవునవునండి
కాయలు తీసుకున్న తర్వాత ఇలాగ శుభ్రంగా కడి తుడ్చుకొని కడుగుతే పచ్చడి ఖరాబ్ అయితుది కాబట్టి తుడ్చుకొని అది ఇది కలిపి ఎల్లిపాయలు కూడా చేసుకుంటామండి మేము
ఆహా అంటే ఇప్పుడు కీలా చింత చింతకాయకు మనకు ఎన్ని కిల మీర పండ్లు వస్తారా అండి
ఆ రెండు కిలోల మిరపాలు పోస్తా
ఓకే మరి ఇప్పుడు వెల్లిపాయలు అందాజేస్తారా అది కూడా కొలతమ్మడ పోసుకుంటారా
అది కూడా కొల్తే మడే వరకిలాన్ని వస్తాను
ఉమ్
పోసికి అందులో కొంచం ఒక ఇరవై రూపాయల జీలకర్ర వేసి తగినంత ఉప్పు కిలప్ప కిలో ఉప్పు బసి పట్టిస్తానండి చెక్కకి రుబరురు గ్రైండర్ ఉంటది కదండి
అవునండి అంటే ఇప్పుడు కొంతమంది ఇలా మీరు చింత యితం చెప్పేారు కానీ కొంతమంది చింతపంతం కూడా పెట్టుకుంటాం అన్నట్టు అంటారు
దాంతోటి కూడా
అది కూడా సేమ్ ఉప్పున్న పసుపు కలిపి పక్కన పెట్టి రుబ్బిస్తారా మరి దానికి మీక ఏమన్నా వేరే లెక్క ఉంటారా అంటేకు ఏమన్నా తెలుసా
దానికి వేరే ప్రాసెస్ ఉంటదండి దానికి ఉప్పు చింత ఉప్పు కలుపుతారు కానీ పసుపు కలపారండి దానికి
అవునా
దంచుకోవాలంటప్పుడు
అంటే
అయితే చెక్కకి పట్టిసుకొచ్చిన తర్వాత ఇంటి తీసుకొచ్చుకున్న తర్వాత ఆ నూనె గిన్నెలో నూనె పోసి తగినంత న ఆయిల్ వేసి పచ్చడా తగినంత ఒ పు దీన్ సులుగసి ఎళ్ ప్పయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి అందులో రెండు నీరపకాయలు కూడా వే వేయాలండి
ఓకే ఎండి వెరపకాయలు కూడా తాలింపు ెక చేస్తా ఉంటారు అంటే మొత్తం ఒకసారి పెట్టు కుంటారా ఇక కొంచెం కొంచెం తీసు
కొంచెం కొంచెమే చేసుకుంటామండి కొందరు మాత్రం ఒకటేసారి పెట్టు పెట్టుకుంటారట కానీ నాకు నచ్చదు అందుకంటే ఎప్పటిదప్పుడు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది నూనే మంచి ఉంటది స్టోర్ అయితే బాగుంది ఎకంటే ఇది కలిపి పెట్టుకుంటే ఏం అనిపయేది అయితే మనం ఎప్పుడు తినబదు అయితే అప్పుడు పెట్టుకుంటేనే చాలా టేస్ట్ గా ఉంటది
అంటే ఇప్పుడు వేడి వేడి అన్నంలో పిల్లలకు నెయ్యి వేసి చింత పడుేసి చింత అదే పండు మిరపాయలా పచ్చడి వేసి పెడతారన్నమాట
అవునండి చాలా ఇష్టం పిల్లలకైనా నాకైనా మా ఇంట్లో అందరం తింట తింటామ అండి ఈ సమ్మర్ లో హెల్త్ కూడా మంచిదండి చింతకాయ పచ్చడా ఇష్టంగా తింటాము మేము అ
మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు